ఇనవడుతుందా
వినబడు వినబడుతుంది ఏం చేస్తున్నారు మీరు
నే ఇంగో ఇందాకనే తినొచ్చిన కూర్చున్నం
ఉహు ఈ రోజు వెదర్ చల్లగా ఉంది గదా మార్నింగ్ ఉదయం నుంచి మీ దగ్గర గూడా అలానే ఉందా
ఉమ్ అలానే ఉంది అందులోనీ వేడి వేడి ఏంటిది సేమ్యా ఉప్మా చేసారు
ఆహా సేమ్య ఉప్మా జే మీ చేశారా
లేదు లేదు హాస్టల్లో
ఊహు మీక్ జేయడం ఒచ్చా మరి
ఏం జేస్తున్నారు తిన్నరా
ఇప్పుడే తిన్నా నేన్ గూడ పప్పు చారు, విత్ ముల్లకాయలు, సాంబార్ లాగా చేసింది. ది మా మమ్మి
అవునా, ఆహా మంచిగ కుమ్మినవా.
ఆహా హ్.
అంటే ఇంటికాడ ములక్కయ చ్ చా సాంబార్ లో అయన్ని ఏస్త్ మంచిగా ఉంటది. గదా.
ఊ అందుకోసం మళ్ళీ అయినా వెదర్ గూడ చల్లగా ఉందిగా, ఇంత సేపటి వరకు బయటే ఉన్నాం అసలు. ఎంత చల్లగంటే నైట్ నుంచి చాలా చల్లగా వస్తాంది.
గాలి అయితే నైట్ మస్తోచ్చింది.
ఉమ్ అయితే వర్షాలు ఉన్నాయ్ అన్ టె కదా ఇంకో అంటే సాయంత్రం వరకు అట్లా స్టార్ట్ అయితయ్ అని న్యూస్ లో విన్నాను. ఆ నీకేమైనా తెల్సా న్యూస్ ఆ. అయితే ఇంగ మా ఇంటి దగ్గర అందరు. కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పొలం లొస్తున్నయి గదా. పొలంలో మొక్కజొన్న తడుస్తాయేమో అని కంగ్. కాంగారు పడి, అందరు చేన్ల దగ్గరికి ఎల్లిపోయిళ్ళు పొద్దున్నే.
మొక్కజొన్నలు ఇగ ఘోరంమైతై అవైతే.
ఆ తడిసిపోతే మొలకలు వొస్తయి గదా అందుకోసం అనీ. భయపడుతున్నరు, ఇప్పుడెంది వర్షం అసలు అనుకోకుండా రావడం, ఈ టైంలో అన్. ని
మీరు మొక్కజొన్న ఏసారా.
క్కోజన్న ఏసాం. మావింక గాలేదు.
చిగనే ఉందా, ఊహు
ఇంకా వంద రోజుల పని గూడా ఎళ్తున్నరు. మార్నింగ్, ఇప్పుడు ఇంకా నరేంద్ర మోడీ. ప్రవేశపెట్టినట్టే ఉంది గదా, తెలుసా మీకు అది ఉపాధి హామీ గురింన్. చి అంటే పొద్దున మార్నింగే వెళ్ళీ. ఐ కాంటాక్ట్ తీసుకోవాలి అన్నట్టు.
అవునా ఏంది వంద రోజుల పనికా.
ఒకరిగా తీసుకొని మళ్ళీ అది నాలుగు గంటల వ్యవధి త సమయంలో మళ్ళీ అప్. ప్పటికి అంటే ఒకటి ఏడు గంటలకు పోయిల్లంకో. పదకొండు గంటలకి లేదా పన్నెండు గంటలకి మళ్ళీ ఇంకొక ఫోటో.
ఎందుకట్లా.
ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాసెస్ జరుగుత్. తావుంది కదా, ఫ్రాడ్ జరుగుతాంది. అసలు చేస్తున్నారా లేదా. ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా అని తెలుసుకోవడం కోస్. మళ్ళీ ఇప్పుడు అయినా ఊర్లలో. వంద రోజులంటే వంద రోజులు పని పెట్టరు గదా. కేవలం రెండు వారాలు మాత్రమే పెడతరు.
అది అంటే వర్షాలను బట్టి దాన్ దీన్ని బట్టి. ట్టి పెడుతున్నారు కదా, అంటే ఇప్పుడు ఒకవేళ వర్షం పడ్డదనుకో అది తొవ్వలేరు గదా మట్టిని.
వర్షం పడితేనే మంచిగొస్తది. ఎండా.
ఆ మొత్తం, అట్లంట్లేను అంటే వర్షం పడ్డ రెండ్ రోజ్. పని కుదరదు గదా చేయడం, తర్వాత
ఆ ఆ కాకపోతే. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మ ఓన్లీ మహిళలే ఎళ్ళాలంటే ఇబ్బంది. వాళ్ళకి తొవ్వడానికి రాదు. మంచిల్లుండవ్, ఎళ్ళడానికి ఇబ్బంది. మళ్ళీ దగ్గర్లో గూడ గాదు, చాలా దూరంలో పెడుతున్నరు.
అవును, చెరువుల్లల్లో పెట్టట్లేరా చెరువులలోనేగ్.
లేదు లేదు. అవి అయిపోయినాయ్. అంటే మొదట్లో పెట్. టిల్లు ఇంగ్ ఇప్పుడేమో అడవి ప్రాంతం ఉంటది కదా, వాటిలల్లో వేడుతున్నారెందు. దుకంటే జంతువులకి, పక్షులకి నీళ్ళు ఉండవు గదా ఎండాకాలం. అందుకోసమని బావిలాగా కాదు కాలువలాగా తీస్తున్నారు అన్నట్టు
కాలువనా ఎక్కడికెక్కడికి కాలువ
కొంచం అంటే ఒక ఐదు ఫీట్లు ఒక్కొక్కరికి ఐదు ఫీట్ల దూరంలో నుంచి తీస్తా ఉన్నారు
ఓకే హా అవునా
ఉంటాయి చెట్లకు నీళ్లు ఉంటాయి పక్షులు నీళ్లు తాగినట్టు ఉంటది అట్లా అది ఒక మంచి ఆలోచనా కానీ దూరం పెట్టడం ఇబ్ ఇబ్బంది ప్రజలకి ఏళ్ళి రావడం గానీ చార్జెస్ గానీ మళ్ళీ ఎండలు
అసలు వాళ్ళు ఫుడ్ తీసుకపోరు ఏం తీసుకపోరు ఓన్లీ ఒక నీళ్ళు ఒకటే వా కొని వె వెళ్తారు కదా
ఆ అవును ఇంకా మా ఉదయమే లేసి అన్ని రెడీ చేసుకొని పోవాల్సి వస్తుంది వాళ్ళు అ
మన మాఊల్లో ఇంకా మొదలు కాలేదు అది
హ్మ్ మీకుందా వంద రోజుల పని మరి
అంటే నాకు లేదు అమ్మ వాళ్ళకు ఉంది గాని మొన్న ఇంటికి ఏళ్ళినా కదా ఇంకా ఏంస్ మొదలైతే కాలేదు
హ్మ హ్మ
ఎవరేం చేయట్లేదు చెప్పలేదు కూడా
హ్మ ఇప్పుడు వాటికి కూడా వేతనాలు మంచిగ్నే పడుతున్నాయి మూడు వందల యాబ్ బాయ్ అట్లా పడుతున్నాయంట ఒక రోజుకి అంటే మనం కొన్ని గంటలు చేస్తాం నాలుగు గంట గంటలు మూడు గంటలు అట్లా చేస్తాం కాబట్టి చాలా మంచిగా ఉన్నది
ఆ మళ్ళీ ఎట్లా పక్కా ఉండాల్సిందే అంటే రెండు సార్లు తీసుకుంటున్నారు కదా
ఆ హ్మ్ ఇప్పుడు ఏలాంటి మోసాలు జరగవు ఇంకా
అవును
ఇట్లనే జరిగితే అన్ని వాటిలల్లో అన్ని రంగాల్లో మంచిగా ఉంటది
అవును అండి ఇపుడు ఇన్ ఆన్ ఒకప్ ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మకి హెల్త్ బాలేద అనుకో అమ్మ ఒకవేళ అందుబాటులో లేదనుకో అంట అమ్మ ప్లేస్ లో మేం వెళ్ళే వాళ్ళం
ఆ ఇప్పుడు అట్లా వెళ్ళడానికి కుదరదు ఇగ ఎవరిది వాళ్ళే వెళ్ళాలి ఎవరిది వాళ్ళే చేసుకోవాలి
అవునా
హ్మ
ఏం కాదులే చెప్పాలి ఇంకేం చేస్తునావ్
హ్మ ఇప్పుడే మా నానమ్మతో కబుర్లు ముచ్చట్లు పెట్టుకొని మా గల్లీలో అందరు ఉంటారు కదా వాళ్ళ అందరు వచ్చి కూర్చుని మాట్లాడుకు ఉంటూ ఉన్నారు ఎట్లా ఎట్లా జరుగుతంది ఏం ఇంకా ఊర్లో విశేషాలు అని
చ మొదలైనయ
చెల్లి వాళ్ళకి అందరికి ఇప్పుడు ఒక్క పూట బళ్ళు స్టార్ట్ అయిన పొద్దునే వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు తి తినకుండానే
అంటే స్కూల్ లో పెడతారు కదా
గవర్నమెంట్ స్కూళ్లల్లో పెడతారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ అయిపోయినాయి గాన ఇక అందరుూ హాస్టల్ల్లో వెళ్ళడం వల్ల అసలు ఊళ్ళలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరసలు
నిజంగా ఒక ప్లే గ్రౌండ్ లాగానే అయిపోయింది అది
ఆ అదేదో తాగడానికి అడ్డా లాగా లేదా గేమ్స్ కి అంతే తప్ పసలు పిల్లలే ఉండట్లేరు మళ్ళీ వాళ్ళు పోయ ఏదమైనా ప్రైవేట్ అంటే అది కూడా కాదు అది కూడా గవర్నమెంట్ే కాకపోతే హాస్టల్లో వేస్తున్నారు
ఇ ఇంటికాడ ఉంటే పిల్లలు మరి ఎట్ల అయితున్నారో అసలు ఇయ్యాలి రేపు
చదువుకోవాలని ఉంటే కొంచెం తల్లిదండ్రులు శ్రద్ధ పెడితే పిల్లలు చదువుకుంటారు హాస్టల్ లో ఉంటేనే చదువుకుంటారుా ఏంది నే
అలానే కాదు కానీ అంటే ఇప్పుడు
కానీ వాళ్ళు వాళ్ళ ఏ బాల్యాన్ని కోల్ప్ పోతారు కదా హాస్టల్ల్లో ఉంటే ఫక్ చుట్టుపక్కల ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలిని తెల్వ వాలంటే కొంచెం మనం బయట తిరగాలి కదా హాటల్ ఉంటే మనం హాటల్లోనే ఉంటాం బయటికి ఎక్కడ ఎట్ వెళ్తాం ఎప్ పండుగకి సెలవులు ఇచ్చినప్పుడు పండుగ సెలవులు ఇచ్చినప్పుడుే వతారు నిజంగా నేనైతే చాలా మంది చుసిన బస్సులలో ఇది ఎటు పోతుది ఎటు వస్తుది ఆ అది కూడా తెలియట్లేదు పెద్ద పెద్దోళ్ళ ఉన్నా గాని వాళ్ళని అడుతున్నారు డ్రైవర్ అని కండక్ క్టర్లనే అడుగుతున్నాది ఏందమ్మా మీరు చదువుకున్నారు కదా మీకు తెలియదా చదువుకున్న వాళ్ళంటే అడుగుతారు అని వాళ్ళు తిడుతున్నారు పాాపం చాలా ఘోరం అస్ సలు మనం ముందుకు పోతానమో ఎనుగు పోతామో అర్థమే కావట్లే ఆ
వచ్చి ఉన్న వాళ్ళకేమో తెలివి బాగుంటుంది లేని వాళ్ళకి గేమో అసలే ఉండట్లేదు అంతే ఇగ
కోని ఆ బస్ ఏటు పోతాది ఆ ట్రైన్ ఏటు పోతది తెలివకపోతే ఎట్లా
అంతే ఇగ
మళ్ళీ మనకు మతిమరపులు కూడా ఎక్కువ కదా
ఉమ్మో చాలా అక్కడ క్లీన్ అయితే మన్ మంచి గుర్తుంటాయి అక్కడ కొనేయి మాత్రం అసలు గుర్తుండవు
ఉ అర్లే ఈ రోజు మాఊర్ లో అదే ఉంటది కదా చెత్త తీసుకోపోవడానికి ఊర్లల్లో ఒక ట్రాక్టర్ గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి దాని వల్ల చాలా పొల్యూషన్ అవుతదిని నేను మా వార్డ్ మెంబర్ వాళ్ళతో ఇట్లా మాట్లాడి చెప్ చెప్పేమన్నటటు
వున్నా
ఆ మరి ఇదంతా చెత్తంతా తీసుకుపోయి చెరువు దగ్గర అట్ లేయడం వల్ల ఆ నీళ్ళంతా పొల్యూట్ అయితున్నాయి కదా కాలుష్య అయి మళ్ళీ అందులో వాటర్ ఉండేది తగ్గిపోతుది
అవున్ మళ్ళ అంటే ఎద్ అ తాగుతయి అదా పశువులక్క
అవి దాగుతే మళ్ళ పొల్యూషన్ ఎక్కువ అైతుంది దాన్ని కాల్చయకుండా అట్లనే వస్తున్నారు స్మెల్ వస్తుంది వాసన వచ్చి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అయితే ఏమని చెప్పిన అంటే ఇప్పుడు రోజు వారి మన ఇంట్లో మనం కాల్చుకోవచ్చు అది పెద్ద పొల్యూషన్ ఏమి కాదు ఏదైనా పెద్ద పెద్ద గ పెళ్ళిలో ఫంక్షన్ లో జరిగినప్పుడు మాత్ త్రము గ్రామ సిబ్బందికి చెప్పి వాళ్ళ ద్వారా కాల్ చేపిస్తే సరిపోతుది అప్పుడు అక్కడ పల్ ఏమంటారు చెత్తా ఉండదు స్మెల్ రాదు మంచి గ ఉంటది అందరి టీకి నా ఐడియా అని నేను ఇది చెప్పినా ఇట్లా మాగా వన్ మెంబరే ఆడికి చెప్తే ఇది అవును చెప్పుకోవచ్చు గదా మనూళ్లో విషయము చెప్పాలి మళ్ళీ వాటర్ ఒక ఒకటి బాగా ఆయన ఎప్పుడు ఇస్తున్నాడో ఎప్పుడు ఒదుల్పో వద్లుతుందో తెలియట్లేదు వాటర్ బాగా వోతుంది తర్వాత అసలు ఒచ్చేది ఇప్పుడు ఎండాకాలం నీళ్ళ ఉండవు ఇబ్బంది అయితది అదొక్కటి కొంచెం జూస్కోమని జెప్పిన అయితే ఎన్ని రోజుల కంచి చెప్పలేదు మీరు అని వాళ్ళు షాక్ అయి జూస్తా ఉన్నరు అంటే మనది మనం జూస్కోవాలి గదా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి మన ఊరి మీద గుడ గదా అని అనంటె ఇట్ల అందరు జెప్పాలి అందరు ఆలోచించాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు గుడ
వాళ్ లెపోతే మీ వాడవాళ్ళు వచ్చిళ
వాళ్ళ్ ఇప్పుడు మా గల్లీలో అందరు పిల్లలందరు హాస్టల్ కెళ్ళిపోయిల్ ఇంగ నే నేను మా ఫ్రెండ్ ఇంకొకామె ఇద్దరమే ఉన్నము తను నేను ఇద్దరం కలిసి ఎళ్ళి ప్పేసినాం ఇట్ల స్మెల్ ఒస్తాంది బాలేదు కొచెం చూస్కోండి ఎవరిన్ ఇంట్లో వాళ్ళు అంతకు ముందు ఇవి ఏవి లేనప్పుడు చేసుకోలేదా నీట్ గ లేవా ఇప్పుడు చెత్త అంతా ఏ సి అసల్ ఇట్ల గుట్టలు గుట్టలు వేర్కపోతా ఉంది అదంత ఎప్పుడు కలుస్తది భూమిలో
అదే ప్లాస్టిక్ ఎక్కడ కలుత్తది ఇంకా
కనీసం కాల్చిన పొల్యూ పొల్యూషనే కాకపోతే స్మెల్ రాకుండా అయినా ఉంటది ఒచ్చిన కాచిన కాసేపొస్తదెమ్ తర్వాత ఉండదు కదా
మరీ చెరువు దగ్గర ఎయ్యకుండ్ ఉంటే మంచిగుంటది మళ్ళ అట్ల గూడా
ఆ మరి కొంచెం ఊరికి దూరంలో గానీ ఏమైనా చెత్త కనిపించిన ఊర్లో కాల్ చేస్తే సిబ్బంది కున్న పనే అది గవర్నమెంట్ నుంచి డబ్బులు ఒస్తయి గదా కొంచెం ఆ మాత్రం గుడ జెయ్యాలి గద అన్ జెప్పి ప్తే వాళ్ళు నువ్వేంది మాకు జెప్పేది అన్న రెన్ ఏంజ్లో జూస్తున్నరు గనీ చెప్పాలి చెప్పడం మన బాధ్యత ఇగ చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం
తెలి మన రెస్పాన్సిబిలిటీ మనం తీర్చుకుంటే జరిగిపోతుంది
ఆ
మ్హ్
ఇంకా మీరేమైనా అట్లా చెప్తారా మరి లేద నీకెందుకు లే అందరు యూస్కుంటరు అదా హహహహ అనుకుంటర
అను అంత డేర్గెల్లి ఎళ్లి ఇవతు అంత
అం ఇప్పుడు మనం అనుకుంటు ఉంటం కదా ధైర్యం జేశి అడగలేం చెప్పలే మ మనసులో ఎన్ని ఉంటే అది ఇదంతా వేస్ట్ అయిపోతుంది ఎ అని ఆలోచిస్తం గనే చెప్పలేము చాలా వరకి చెప్తే ఏమనుకుంటారో అని భయం
మన ఏజ్ కి వాళ్ళతో మాట్లా అంటే పెద్దోళ్ళు ఉంటరు గదా మా వాళ్ళతో మాట్లాడడం కరెక్టా కాదా అని ఆ అక్కడనే ఆగిపోతాయి ఇగ ఏమన్న ఉంటే
వాళ్ళ ఆలోచనకి చాలా తేడా వాళ్ళు ఒక రెండు రెండు మూడు విధాలు ఆలోచిచి మాట్లాడుత తరు మనము మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తం ఇగ అంతే అది రైట్ అయినా రాంగ్ అయినా వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని మనం దీస్కోవాలి తప్పు లేదు కానీ మనది గుడ మనం చెప్పాలి కదా అని నా ఒపీనియన్ అంతే
అవున్లే మన అంటే మనం చెప్పిన తర్వాత అది కరెక్ట్ అయితే వాళ్ళ్ జేస్తరు లేకపోతే ఇంకా వాళ్ళకి ఏదన్నుంటే ఆల్టర్నేట్ ఉంటే వాళ్ళు జూస్కుంటరు
మ్
ఇంకా ఏం చేసినవ్ పొద్దుట్నుంచి
ఇక ఇదే చర్చించినం చెప్పినా అక్కడికెళ్ళి గ్రామ పంచాయత్ దగ్గరికెళ్ళి చెప్పిన నేనే
అవునా సరేనమ్
ఆ ఓకే ఓకే మ్ ఓకే అండి